హలో ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు ఉన్నా తిన్నా
ఏం తిన్నావ్ మిస్ అయింది
అట్లే మాట్లాడుకుంటనారు
మ ఇవన్నీ పా
ఆ ఇ ఇడెవరో పాప బాగుంది బాతీసినారు ఆ పాప ని మ్మ్
ఏం డిస్కస్ చేస్తున్నారు
మ్మ్ నాకేమని చెప్పల్ల ఇంటికి పోల ఉగాది కి
ఆహా ఇంగేం పో
నీకు పరువు లేదులే గమ్మునుండు అందుకే తీసుంటడు నిజంగ అట్ట తీసే ఫోటోస్ తీస్తే బాగొస్తాయి మే ఆ హలో హలో
ఎవరు మాట్లాడకుంటే ఏంటి ఇంట్రెస్ట్
ఇంకేం ఏం చేస్తన్నావ్ హలో ఏం చేస్తున్నావ్ అసలు
ఏం చేయలే ఆడుకుంటన్న ఒక పాపతో మా కోడలు తో ఆడుకుంటు అహ నా కూతురు తో ఆడుకుంటు టన్న
అయ్యో అప్పుడే కూతురు కూడనా చాలా చిన్న కూతురుందే మ్మ్ మే
ఏం బ్యాడ్ స్మెల్లా గుడ్ స్మెల్లా
పర్ ఫ్యూమ్ కూడ యూజ చేస్తావులే అన్ని యూస్ చేస్తవు
ఏం చేస్తేం డొల్ల ఏం ల
ఆహా ఉ ఊ
కిరన్ ఆ
ఆ ఆ
చెప్పురా
చెప్పాలి నువ్వే నిన్న నైట్ కాల్ చేసింది నేను బిజీ ఉన్నా నేను బిజీ ఉన్న ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు భళ్లే ఉంది నైట్ తెలుసా
నిన్న నేను బిజీగా ఉన్నా మా ఫ్రెండ్తో మాట్లాడుతా ఉన్నా
ఇ ఇ ఉగాది పోలే ఇంటికి హలో
హలో హలో ఎక్కడన్నారు మీరు ఇంట్లో ఉన్న అప్పుడు కంసారటా
ఏడ కనిపిచ్చల్ల అయ్యో ఇంటికి పోలే ఉగాదికి
అ
ఉగాదికి ఇంటికి పోలే ఆహా ఎన్ని డేస్ మంచిగా ఎంజాయ్ చేస్తావులే ఈ ఉగాది నేను కూడా కూడా పోతా నెక్స్ట్ వీక్ పోతా
నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లో పోత చెప్పల్ల నువ్వే
తున్నా
ఏం తిన్నావు రా నాకు లేదా రా
దా పెడతారు
వద్దులే అమ్మా నాకు కద్దని హాస్టెల్ పీజి వద్ హాస్టెల్ కొచ్చి
అవునవును ఇంతక ముందు తినింది ఆ ఫుడ్డే గుర్తుబెట్టుకో
ఉనా
ఇంతకుముందు తినింది ఆ ఫుడ్డే పీజీలో ఇడ
ఆ ఈడు ఉన్నప్పుడే బాగునింది అడిగికి పోయినాంక ఇంకా తగ్గిపోయినా
ఆ మళ్లీ వస్తావా పీజీ కాలేజ్ కి
ఇంకా సి మానం సిగ్గుంటే రాను మే అట్ పోయి నాకు మళ్ళీ రావడం ఉండదు ఇంటికాడయినా చదువుకుంటా గనే మళ్ళీ హాస్టల్ కొచ్చేంత నేను నావల్ల కా ఒక ఒక నావల్ల కాదు
ఆ
చాన్ బయేషాన్ పోతది ఇజ్జత్ పోతది ఫస్ట్ పోయి పోవడం ఏంది రావడం ఏంది ఒకసారి పోతే మళ్ళీ రా రాకూడదు తాడు ఇంటికే అయినా పోయి చదువుకోలేక కదా ఆడ కష్టంలో ఆడే ఉండాల
ఆ వాళ ఫోన్ చేయమంటే అ నేను చేయానంటా అంతేలా ఒకసారి బసి పోయి ఎందుకు పోయినారు మళ్ళీ ఎందుకు వస్తున్నారు ఏమి ఎట్లా అట్లా అంటారు ఏదో ఒకటి
చెప్పు
ఏమో అడుగున్నరు అనుకుంటా మ్యాథ్ సార్ని ఎవరో పీజీ వాళ్ళు మళ్ళీ వస్తే తీసుకుంటారా అనేసి
ఉ
ఉ నీది అయిపోయినాక రావా బాగు ఆట చేసుకోకుందు వేస్తస్తారంద బన్న
మీ డాడీనా
ఇ ఆ పోతుంద పె అ అప్పుంత నను నర్చే సార్ బజ ప ప్ర మన అవును అప్పుడు పెళ్ అ న్న
బాగుందింది అత్త
చె హలో
ఆ హలో
ఆ నేనున్న మాట్లాడ మీ ఏదో ఒకటి నా పెళ్లి జ చేసుకుందాం ఇంకా ఉంది కదా చాలా డేస్
ఆహా ఇప్పుడే చేసుకో ఎవరమా
ప్రదర్శన వెళ్లికుత్రరుం చెల్లి పెళ్ళపుతులు ను మజ్ వెళ్ ఆ వెళ్ళం వెళ్లాం మీ పిల్ల పిల్ల చెప్పు పోదాం
నా అది బడల్ల
అ మహా ఇత చెప్ ఇత చెప్పే వాళ్ళ ఏమోొ ఒకరు కూడా పెళ్ళి దచుకున్న పెళ్ళిళ్ళు చేసుకుని ఇస్తాారు ఆహా
ఇ
ఎె చకున్నా క్యార ఆహా
మీకేం పెళ్తారు
అన్నం సాంబార్ రసం పవాల
అంటలే
ఇంగ్ార్లే జడు ఎందుకు ఆ అంటే డబ్బులు ఎన్ని కింటికాటు నుంచిదా
అందుకే అదే అన్ ాను నెక్స్ట్ మంత్ లో మా అమ్మమ్ మా నాన్న వచ్చేస్తారా అదే ఇంక మామ్మ పోకపోతే ఇంక ఇంటికా నుంచ ఎగ్జామ్స్ అప్పుడ వస్తా
ఆహా అందరాట డప్ట్ ఎతే పరిసి తనున్నా అందరి ఇ గురుంచి పరిస్థితి ఏ మీ
బాగుంటాయి
ఆబ్ బయం బాగుంట అందరరు మళ్ళీ ఎవరు హాస్టల్ ఎవరు ఉండ ఒకడా అందరు ఎగ్జామ్పుల్ వరకు వస్తే అవు నాకు అల్వా సందరి ప్ర అట్టే వసామంటాన్నారుద
నేను ఏ పాపం చేసాను
ఆ ఎవరు
మీరే
మేమేం చేసినాము
ఏ దరిద్రం పోత క్లాస్మట్స్ పోవ అడు జయంట
నేను అసలు అన్నా నా అందరు అట్ట పోతే ఎట్టమే అన్నా నువ్వే అన్నావ్ దరిద్రం పోద్ది అన్నేసి అ ఇంగ మిగిలిందంట పి జీ అనుసరాలు అదిన్నాయ్ నావింగ రావట్లే
మ్
స్లో గోస్తేయ్ లే అన్ని అ అ చెత్త అటాంటివి జైకుడదమ్మ
మ్ ఇంకేంటి
ఆ చల్లగుంది నిక్ నీకన్న మీ చెల్లి బానే ఉంటది కదా
అవును మా చెల్లి బావుంటు
ఊ మ్
ఏం జెప్తా
అబ్బో ఒప్పుకున్నావ్ లే ఎండ్రోజులకి నిజం ఒప్పుకున్నావ్ కుళ్ళునికు
నాకెమ్లా సామి
ఆ
ఇల్లా పాడులే
తెలిసు కుళ్ళుంది నికి
పిల్లలకి
మంచిగా ఎంజాయ్ చేస్తున్నావ్ కదా అన్యూల్ డే అమ్మ మంచిగా డాన్స్ ఎసి న లో
అది డ్యాన్స్ దరిద్రంగా ఎస్
ఉమ్ ఉమ్ సర్లే బాయ్ బాబాయ్